హలో ఆ
నమస్కారం అండి
నమస్కారం అండి ఆ ఎలా ఉన్నారు
నేనా బాగున్నానునండి మీరెలా ఉన్నారు
ఆ బాగానే ఉన్నానండి ఏం చేస్తున్నారు ఏం చేయట్లేదండి ఇంట్లో పని చేసుకుంటున్నాను
నేను మామిడికాయ తింటున్నానండి
ఎక్కడవండి
సెంటర్ లో కొనుక్కొచ్చుకున్నామండి ఇందగా
బ నిది కడింటాను
రెండు కేజీలు వంద రూపాయలు అంటే కాయలు తెచ్చుకున్నాడు మావోడు ఒక కాయ కోసం ఇప్పుడే తింటున్నాం అదే
హ మహతి వాళ్ళు తెచ్చుకుంటే మీరు తింటున్నారండి కోసుకొని
అవునండి
ఎందుకండి అట్ల
కాయలు తెచ్చుకున్నాం కదండి అందుకనే
ఆ ఎన్ని వచ్చినయండి కాయలు
ఐదు గాయలు వచ్చినాయండి
ఐదుకాయల అదే ఐదు పెద్దవండి
ఆ పెద్దకాయలాండి రెండు కేజీలు ఇంకేంటండి ఏం చేస్తున్నారు
ఏం చేయట్లేదండి, మా అబ్బాయి గోళ చేస్తున్నాడు వాళ్ళ తాతయతో ఆడుకుంటు వాళ్ళ చిన్న తాతయ్యతో ఆ తిన్నామండి
ఏం చేసారు ఏంటి ఇవాళ
ఏమి చేయలేదండి అదే చికెన్ కర్రి అండి
చికెన్ కర్రీనా ఆవు
చేసారండి మధ్యానం భోజనం
చేసామండి
ఇంకేం చేస్తున్నారండి వర్క్ లేదా అండి
ఆ వర్క్ వర్క్ ఏం లేదండి ప్రస్తుతం ఖాళీనే
ఆ బాగుందండి మామిడికాయ టెస్ట్
ఆ కాయ పచ్చికయ అండి తీపిగా లేదు గాని లోపల మొత్తం
అయ్యో పచ్చికాయా ఎలా తీసుకున్నారండి పండవి తీసుకోవాలి
బండి బండి ఏమన్నా ఉందా అండి మీకు
ఆ ఏంటండీ
బండేమన్నా ఉ బన్ ఉన్నాయా అండి స్కూటీ ఏమన్నా వచ్చా మీకు
ఆ వచ్చండి
వచ్చా
మ్ అంటే ట్రాఫిక్ లో ఒకసారి నడిపానండి, మా బ్రదర్ బ్రదర్దిి ఎక్సల్ ఉంటే అది వేసుకొని వెళ్ళాను కొ నూరు ఒక రోజు
మ్ ఇంకండి
ఇంకేంటి వాళ్ళ
ఆ
నేను సండే కదా సండే స్పెషల్ ఏం చేసారు నిన్న
ఏం చేయలేదండి
ఊ అదేం ంటి
ఏం చేయాల అంటే నేను మా అమ్మ వాళ్ళ ఊరు నుంచి మా ఊరికె వచేసనండి అందుకని ఆ హడావిడి పండగ ఏం చేసుకోలేదండి మీరు చేసుకున్నారా
నేనేం చేసుకోలేదండి
ఆ టైం లో ఇంట్లో బాగో పోయేసరికి ఏం చేసుకోలేదు
ఉహు అవునా
ఉం అవునండి ఏంటి ఏమన్నా వంటకల్లో ప్రిపేర్ చేశారా సెలవుల్ల మీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఏం నేర్చుకున్నారు ఏదో తీసుకొచ్చామన్నా వళ పోయిన వారం ఏదో డ్రై ఫ్రూట్స్ గానీ లేకపోతే లడ్డూ ఏదో చేసుకోస్తామన్నారు కదా
ఆ సిల్లుండలు సిల్లుండలు తెచ్చామండి
సున్నుండలు తయారు చేయడం వచ్చా అండి మీకు
నా నేన ఎప్పుడు చేయలేదండి మా అమ్మ చేసింది అప్పటికిప్పుడు కొ చెం హలో హలో
ఉం చెప్పండి
అంటే మా నాన్న వ్యవసాయం చేసు స్తారండీ ఈ మి మినప గుళ్లు ఉంటే అప్పటికి అప్పుడు దాం రాళ్లు ఏరి మొత్తం క్లీన్ చేసి బండిలో ఏ అ అప్పటికి అప్పుడు కొంచెం కొంచెం నా కోసం మా పిల్లల కోసం వేసింది పిల్న్నలు పిల్లలు తింటారండి
మీ హస్బెండ్ తినరండి
ఆ ఆయనకి ఇష్టం అని చేసింది సగం
మరి ఆయని ఒకటి కూడా అయ్యలేదని చెప్తున్నారు నిన్న అడిగితే
దినమాన్నామండి ఏచ్చిప్ప యారవ
విమమే కాదంటే అసలు ఏం గుర్తు చేసి ఇవ్వారంట కదా మీరు చెప్ప న్నాడయి ఉన్నాయి మీకు తెలిసిది పలానా వస్త ప పలన చోట ఉందని తీసుకొచ్చి ఇస్తేనే కదా తినేది అ మన పనిని మీరు చెయ్యాలి, ఆయనకి తింట్ లేదు అని చెప్పి ఎట్లా అండి
పిల్లల్ త్యాడద్దండి మ చూసుకోవాలంటే చెప్పానుక ఒకసారి తినొచ్చు కదా
కుదరదులే అండి మగవాళ్ళకి అవి గుర్తుండవు కదా తినే ఏమన్నా నా ఉన్న సెలవులు తీసుకుంటే గు ఉంటది వర్క్ వెళ్ళే వాళ్ళకి ఎట్టా తెలిసి డి
మ్
మీరే గుర్తు చేసి ఇవ్వాలండి అట్లా మర్చిపోతే అట్లా మీరు పండుగలకు బట్ పిల్లలకి బట్టలు ఏమన్నా తీసుకున్నారండి పండుగలకి బట్టలు తీసుకున్నారా పిల్లలకి
లేవండి అంటే మా అబ్బాయికి ఫంక్షన్ చేసా మా దానికి వచ్చాయి ఆ బట్టలే ఉన్నాయి చాలా కర్ష్ట పట్టది
మహు అలానా
అవేసారు మా చిన్నబ్బాయి నేను మా
క్లాత్స్ ఏమన్నా తీసుకున్నారా?
క్లాసా
సమ్మర్ క్లాత్స్ ఎండాకాలం
ఇంట్లో ఉన్నాయండి అంటే వాళ్ళ నాన్న బుక్ చేశారు బానిన్స్ అవే వాడుతున్నాం.
ఉహ్ ఉమ్ ఎప్పుడు చూసినా పాత్త బట్టలు వేసుకొని తిరుగుతారు పిల్లలు కొత్త ఏరేనేమో అని ఉమ్
ఉమ్ మీరు కేస్ కుంటారండి ఆ అబ్బాయి పాడు చేసుకుంటూ ఉంటాడు మా పెద్ద అబ్బాయి మ చిన్నబ్బాయి డబ్బులో నీళ్ళుంటే స్విమ్మింగ్ పూలే చిన్నబ్బాయికి
ఉమ్ ఉమ్ నీళ్ళంటే బాగా ఇష్టం అనుకుంటా మీఓడికి.
హ్మ్మ్ హ్మ్మ్
పెద్దవాడి కూడా అన్ అంతేనా పేద్దవాడి కూడా నీళ్ల దగ్గరికి పెద్దడు బాగా
మా అబ్బాయి హే అంత వెళ్ళాడండి చిన్నబ్బాయి ఆడుకుంటున్నాడు.
హ్మ్మ్
మా పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయి అంత ఉన్న కూడా చిన్న అబ్బాయి అనకూడదు అంటున్నాడు. అ
ఉమ్ పిల్లలు అంతే లేండి బాగా బాగా మాటలు నేర్చాడు మీ పెద్దోడు ఎట్లా పడితే అట్లా అంటున్నాడు మా పిల్లల్ని.
హ్మ్మ్
పెద్దవాళ్ళని ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నాడు. ఒక్కొసారి కరెట్గా మాట్లాతాడు ఒక్కోసారి
మా ఓడు ఎందుక్ ఎ పిచ్చిదాన అంటాడు పెద్ద
హ్మ్మ్
బై ఎన్ని సార్లు బాత్ ట్రింగ్ కూర్చుంటాడు అసల
ఏంటి అండి
మా చిన్నబ్బాయి ఎన్నిసార్లు బాత్రూమ్ కుర్చుంటాడో పోదున్నకానుంచి
చిన్నబ్బాయా పిల్లలు అంతేలేండి ఎలా ఎండాకాలం కదా వేడి చేసి ఇలా
ఉ అవును
ఆ పెరుగన్నం అయి తినిపిస్తా ఉండండి
మధ్యాహ్నం పెరగన్నమే తినిపించామండి
పెరుగన్నం కొ కొబ్బరి నీళ్లు జావాలు అలాంటి తాగిస్తే
ఇప్పుడు జావా పెట్టాలండి గుర్తు చేశారు మ జావా పెట్టాలి ఇప్పుడు
అ
పెట్టండి పెట్టి పిల్లలకి ఇస్తే ఆరోగ్యానికి చాలా మంచిది జాగవలు తగితే
ఉం ఇంకేనండి విషయాలు
చెప్పండండి ఎలా ఉంటుంది వాతావరణం మీకు ఎండగా ఉంటుందా చలి చలిగా ఉంటుందా
ఉ ఎండగా ఎండగానే ఉంటుందండి చల్లగా కొంచెం ఎండగా ఉంటుంది
ఎండలు బాగావేస్తున్నాయి మా వైపు అసలు ఫుల్ ఎండ మధ్యాహ్నం పూట మధ్యాహ్నం పూట అసలు గాలి కూడా రావట్లేదండి చెట్ల నుంచి
ఆ
సరే అండి అయితే ఇంకా ఏమన్నా ఉన్నాయా చెప్పాల్సింది
ఏం లేవండి
ఉం సరే అండి తర్వాత మాట్లాడతాను
సరే అండి రేపుకలుద్దామండి ఓకే ఓకే బయ్
ఓకే అండి ధన్యవాదాలండి